ఉ
హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఉమ్ మా హయ్ బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నరు
ఏం లేదు జస్ట్ ఇందాకే లేచ
అలా
మీరేమని ఇస్తున్నారును
ఏం లేదు ఖాళీ
తిన్నరా
ఆ తిన్న మీరు తిన్నారా
ఆ వన్గే తిన్నా
ఏంటి స్పెషల్ ఈరోజు
స్పెషల్ అంటే వంకాయ ఫ్రై
హ
మీరేం కరిచేసారు
మాదాల సాబార్
ఉహ్
హ కా రామ్జాన్ ర రామ్జాన్ ఎలా జరీంది స్పెషల్ మంచి జరిగిందా
ఆ రంజాన్ బాగానే జరిగింది అంటే లాస్ట్ ఇయర్ అంతా కాదు కానీ ఈ ఇయర్ కొంచెం మామూలులు జరిగింది
అవున ఎందుకో
ఆ అంటే కొంచెం ఇగ లాస్ట్ ఇయర్ అయితే అత్తమ్మ వాళ్ళు ఉన్నారు ఈ ఇయర్ ఇగ అత్తమ్మ వాళ్ళు రాలేదు
మీర ఒక్కరే అయ్యారా ఆా
మళ్ళీ ఇక కొంచెం ఎండలు కూడా బాగున్నాయి
అవునాయి సార్ ఎండలు బాగున్నాయి్
అ
ఇ ప్రేరికి ఎట్లాట అంటారు కదా మీరు ఎక్కదకి వెళ్ళారా
ఆ అంటే ప్రేయర్ కేం ఇంట్లోనే చేసుకుంటాం అంటే బాయ్స్ ఉంటారు కదా వాళ్ళైత్ టే వెళ్తరు
హ
ఏమైతే వింటున్నానే
అవునా
మీ ఉగాది ఎట్ల జరిగింది
మా గాది చాలా బాగా జరిగింది
ఆహ
ఆ
అంటే కొంతమంది అవి స్వీట్స్ కొంతమంది చేసుకుంటారంటారు కొంతమంది చేసుకోరంటే కదా
అవునా మేం చేస్తాం స్వీట్స్
ఉ
మేమ్ స్వీట్స్ పచ్చడి అవన్ అన్నీ చేస్తాము న్యూ డ్రెస్సెస్ ఆా కొత్త కొత్త ఇయర్ లాగా న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేస్తాం
ఆహ అదే మా ఫ్రెండ్స్ ని అడిగితే వాళ్ళం చెప్పారంటే మేము ఓన్లీ పచ్చడి అవే చేసుకుంటాము పూజ చేస్తాం అంత ఐతే అంటే ఎక్కువ ఏమ్ ఉ స్పెషల్ ఉండదు అని చెప్పార్ వాళ్ళు మేము స్వీట్స్ అవి అంత ఏం చేయమని చెప్పారు
అవునా ఏమేం చేయిస్తామ అన్ని స్వీట్స్ వేస్తాము. కొత్త డ్రెస్సెస్ వేసుకొని పూజ చేసుకొని పచ్చడి వేసుకొని తావి అందరికి షేర్ చేస్తాం మళ్ళా. మీరు ఎలాగ సేమీయాలు చేయాల్సి ఏసీ చేస్తార మేము కూడా కడా తగరా వాళ్ళ తె వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికి షేర్ చేస్తాం అన్నమాట.
అంటే మా ఇంటి కాలనీలు అంటే అ ఉంటారు కదా అంట వాళ్ళ వాళ్ళు కూడా ఇద్దరు పంపి పంపించారు అవి స్వీ అంటే అది ఉంటది, కదా స్వీట్ ఉంటది కదా అది.
బచ్చాలు ఆ
ఆ బచ్చాలు అండ్ రౌండ్ ఉంటది కదా.
అవును పూర్ణాలంటారు
అదిన్నో పచ్చడి ఉంటది తెచ్చారు కాకపోతే మేము అప్పుడు ఫాస్టింగ్లు ఉంటాం ఉన్నాం. అంటే మా రంజన్ ముందు థర్టీ డేస్ స్పాట్ ఫాస్టింగ్ ఉ ఉంటది కదా అయితే మీ మీ ఇంట్లో నేను మా సిస్టర్ మేము ఫాస్టింగ్ లో ఉన్నాం.
ఉ
ఇగ మా డాడీ లేరు ఇగ మా డాడీ తిన్నారు ఇగ.
అవునా ఈవినింగ్ టైమ్ లో తినొచ్చు కదా మీరు అ అంటే మార్నింగ్ త్రీ థర్టీ, ఫోర్ థర్టీ తింటారా ఆ టైమ్ లో మార్నింగ్ టైమ్ లో
ఆ మార్నింగ్ ఫోరు ఫోర్ థర్టీకి తిన్నాము. కాకపోతే ఫైవ్ లోపల తినేసేయాలి. మళ్ళీ ఫైవ్ ఫైవ్ అయింది అనుకోండి అప్పుడు మళ్ళీ సైరన్ అయితది. అప్పటి నుంచి ఏం తినకూడదు ఇగ.
హు వాటర్ కూడా తాగొద్ది ఇక
ఆహా వాటర్ కూడా తగోత
మరి ఆఫ్టర్నూన్ టైమ్ లో పడుకోవచ్చా.
ఆ ఆఫ్టర్నూన్ టైమ్ లో పడుకోవచ్చు. కాకపోతే కొంత కొంతమంది ఏం చేస్తారంటే ఈ అంటే ఆకలికి అవి ఇవి తట్టుకోరు కదా వాళ్ళు ఏం చేస్తారంటే చాలాసేపు మార్నింగ్ ఇట్లా అది అయిన తర్వాత ప్రే చేస్తారు అంటే నమోజ్ చదువుతారు కదా నమాస్ చదివిన తర్వాత అ కొంతమంది పడుకుంటారు ఇక ఆఫ్టర్నూన్ వరకు ఎ కొంతమంది లేరు యాక్చువల్ అయితే అట్లా ఉ అంటే లేవాలి అట్లా నిద్రపోకూడదు ఎక్కువసేపు కానీ కొంతమంది ఏం చేస్తారంటే చం్ర పోతారు అది ఉడ్ పాసిటివ్ ఉండి గూడ అన్ ఇంత ఏం యూజ్ ఉండేది కదా కాకపోతే ఒక మీ వన్ అవర్ టూ అవర్ క అయితే ఏం కాదు
హ
కొంతమంది అయితే మార్నింగ్ అంటే ఫైవ్ కి ఎట్లా సైర్ అన్ అవుతుది పైకి ఎట్లా నమ్మార్ చదువు కని పండుగొంటారు ఒక వన్ అవర్ కొంతమంది ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ పండుగంటారు
ఆ మా దాంట్లో ఫాస్టింగ్ ఉ అంటే పడుకోకూడదుగా
ఆహా
మాకు మీకు రివర్స్ మీరు మార్నింగే తింటారు మేము ఎప్పుడైనా తినొచ్చు కానీ ఫస్టింగ్ ఉంటాం
ఆహ
చ్చో అంటే శివరాత్రికి అట్లా ఫాస్టింగ్ ఉంటాం కదా ఫ్రూట్స్ తింటాం ఫుడ్ తినొద్దు బట్ ఫాస్టింగే కాకపోతే మేము పడు కోవద్దు అంతే
మాగర్ అం అట్లేం ఉండదు పనికొచ్చి సాయంత్రం టైం ఏమయితది అంటే అంటే డేస్ పెరుగుతండే డేస్ కొంచెం ఎక్కువ అవుతాయి కదా అప్పుడు టైం కూడా చేంజ్ అయితది ఒక టూ మినిట్స్ ఫైవ్మింటీస్ డిఫరెన్సెస్ వస్తాయి స్టార్టింగ్ లో అయితే సిక్స్ థర్టీ ఉంటుంది తర్వాత సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ అంటే థర్టీ ఎయిట్ సిక్స్ ఫార్టీ అట్లా పెరుగుద్ది
ఉహ
సెవెన్ లోపల అయిపోద్ది నైట్ అయితే
ఆ
మళ్ళీ అందులో మళ్ళీ మేము ఫైవ్ టైమ్స్ ప్రే చేస్తాం కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫోర్ థర్టీకి సాయంత్రం మళ్ళీ సేవెన్ కి మళ్ళీ నైట్ ఎయిట్ కి
అసలు గ్రేట్ మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగరంటే ఎక్సలెంట్ అసలు
ఉ
హ
అంటే అది ఒక టూ డేస్ ఉన్నాం అనుకోండి అలవాటు అయిపోద్దిగ
ఆ
ఒకట్ టూడేస్ స్టార్టింగ్ అంటే అంటే మనం ఎక్కువ ఫుడ్ తీసుకొని వాటర్ తాగి ఉంటాం కదా అది సడన్ గా ఉండాలంటే అంటే ఫస్ట్ ఒక వన్ డే లేకపోతే టూడేస్ కొంచెం అంటే వాటర్ అట్లా ఉంటది కాగాని ఇక నెక్స్ట్ థర్డడే ఫోర్త్ డే కి కంటిన్యూ ఇ ఉంటే అట్లా ఏమ అనిపించదు అంతా కాకపోతే ఆవ్ ఆకలి అది అదేం కాదు కానీ కొంచెం వాటర్ ఇంట్లో ఉంటే అది కూడా అర్ధం కాదు కానీ బయట వెళ్తాం కదా అప్పుడు అర్ధమ ఇ వాటర్ ధూప అయితది
ఉ ఇంట్లో ఉన్నాని సెప్ పేయింగ్ కాదులే బయట అయ షాప్
ఏం కాదు కానీ బయట వెళ్దాం కదా అంటే ఏదో ఒక పని పడతానే ఉంటేది బయటికి వెళ్ళాలంటే
అంతయి తప్ప ఉత్త అప్పుడు పోవద్దుఇగా
కనీ మే నేనే అతే వెళ్ళిపోతా
ఆ మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఫస్ట్ తిన్ మరి
నేనా ఈ ఈ సారి అయితే ట్వంటీ ఫోర్ డేస్ ఉన్నా
గ్రేట్ ట్వంటీ ఫోర్ డేస్
యాక్చువల్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా టూ డేస్ ఎక్కువనే ఉన్నా
ఉ హు
లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఉన్నా ఈ ఇయరే ట్వంటీ ఫోర్ డేస్ ఉన్నా
అవునా
కొంతమంది ఏం చేస్తారు అంటే కొంతమంది ఒక ఫైవ్ ఉంటారు కొంతమంది ఒక టెన్ ఉ
ఆ మాకు తెలిసిన వాళ్ళు ఓన్లీ ఫైవ్ డేస్ సో కొంతమంది త్రీ డేసే ఇంకొకళ్ళు ఉన్నారు మా ఇంటి దగ్గర అయితే ఒక టూ డేసే ఉంది అంతే
కొంతమంది అంటే ఏం చేస్తారంటే కొంచెం పెద్ద పెద్దగా అంటే ఫ్రైడేస్ ఉండయి కదా ఫ్రైడేస్ ల్లో ఉంటారు అంతం మొత్తం ఉండరు ఓన్లీ ఫ్రైడే ఫ్రైడే అయితే కొంచెం పెద్దగా అంటే ఫ్రైడే కొంచెం స్పెషల్ కాబట్టి ఫ్రైడేస్ ఉంటారు లేకపోతే అంటే జగనీకి రాత అని ఉంటది ఆ రోజుంటారు జాగరం చేస్ ఏ రోజు ఆ రోజు ఉంటారు
హు హుమ్ అట్లా కొంతమంది మైండ్ సెట్ ఉంది చాలా మంది మా కాలనీలో ఒకూ త్రీ డేస్ ఫైవ్ డేస్ లెవెన్ డేసే ఉన్నారు బాయ్స్ ఎక్కువ రోజులు ఉన్నారు మ్మ్
బాయ్స్ అయితే థర్టీ థర్టీ డేస్ ఉండొచ్చు
అవును వాళ్ళకు మస్సు
మ్మ్ అంటే ఆమె కొంచెం ఏజ్ మా మా సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళు మేము మా మమ్మీ వాళ్ళు అయితే థర్టీ డేస్ అట్లా ఉంటారు థర్టీ డేస్ ఉంటారు థర్టీ డేస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మొత్తం అంటే పండగ రోజు కూడా నమాజ్ చదివి ఆ టువెల్వ్ వరకు అయితే ఏం తీసుకోరు ఫుడ్
హ అమ్మో గ్రేట్ా అసలు మీది పీరిల్లా ఫెస్టివల్ కూడా వస్తది కదా నెక్స్ట్ అంటే జూన్ లో ఉంటదా జూలై లో ఉంటదా
ఆ మధ్యలో అది ఉంది గదా బక్రీద్ ఉంది కదా
ఆ బక్రీద్ అయిపోయినాంక వస్
బక్రీదు అయిపోయిన తర్వాత మొహరం వస్తది
హు హుమ్ మేము కూడా ఏస్తాం ఆ టైమ్ లో మంచిగా
ఆహ్ హ
హుమ్
మో మాంటే మేమేం చేస్తామంటే మొహరంకి అది ఇక్కడ కొంచెం తక్కువ చేస్తారు కానీ వరంగల్ సైడ్ ఆ హైదరాబాద్ సైడ్ అంటే ఎక్కువ చేస్తారు ఇంకా
హుం గవునా
వళ్లు అయితే కొంచెం తక్కువ చేస్తారు అంతా చేయరు
అవునా
కాకపోతే కొంచెం పక్కపక్కన విలేజెస్ లో అయితే బా చేసుకుంటాారు అందరు చేసుకోరు ఇగ
హుం కట్ చేయనా రిటర్న్ చేస్తావా నాకు మళ్ళా టెన్ మినిట్స్ అయ్యింది
ఆ చేస్తా
చేయొచ్చుగా ఇం కాసేపు మాట్లాడాలా టెన్ మినిట్స్ థర్టీ త్రీ సెకండ్స్ ఎంతో అయింది
ఆహా టెన్ మినిట్స్ చాలు
ఓకే మళ్ళ నాకు కాల్ చేయండి కౌంట్ పడుతుందిగా ఆ ఓకే